గుడ్ ఈవింగ్డ్ ఆఫ్ర్నూన్ అం
గుడ్ ఆఫ్టర్నూన్ అండి బాగున్నా అండి మీరు ఎలా ఉవున్నార్
నేను అంతా మంచేఅండి
మ్ హు మీరు మీది మీ పె ద్ద పట్టణమా లేపోతే చిన్నపట్టణమా అండి
అర్థంగాలే
హలో అంటే మీది సిటీ పెద్దద చిన్నద అండి
పెద్దదే పెద్దదే అండి
ఒక రెండు లక్షలు మూడు లక్షలు నాబ ఉంటద అండి
సిటీలానా
మీ సిటీలో
లక్ష మంది ఉంటాడు
పెద్ద సిటీ అన్నారు మరి లక్ష మంది ఏడు ఉంటారండి రెండు మూడు లక్ష
మొత్తం షాంపేట్ ల ఎంత మంది ఉంటరు తెలుస అండి
చెప్పండి
శాంపేట్ లో మొత్తం మూడు లక్షల వరకు మూ మూడు గద్ కని ఐదు లక్షల వరకు ఉంటరు
ఇప్పుడే మీరు చ్ లక్ష
నేను అంటే నిను మా సైడ్ అనుకున్నా
అంటే మీరు మొత్తం పట్ట మీది సిటీలో ఎంత మంది ఉండొచ్చు
సిటీలోనే సిటీలో తక్కువ మంది ఉంటారు
అంటే మీ శాంపేటలోనే ఒక మూడు లక్షలు ఉంటారు సిటీలో లక్ష దాకా ఉంటారా
అవును
మ్ హు ఇంకేం మరి మీరేటన్న టూర్స్ ఏమన్న ఎళ్ళిల్ల ఈ మధ్య
ఈ మధ్యన ఎటెళ్ళలేదండి హైదరాబాద్ పోయ్యోచ్చిన గంతే
ఆ ఎ ఎలా ఎక్ ఎలా వెల్లిండు ఏం చేశారు హైదరాబాద్ లో
మీకు తెలియదా అండి హై హైదరాబాద్ పోతే ఏం చేస్తడు అవ్వన్ని వేరే ఏదేమైన అడుగుల్లి దాన్ గురించి
ఏ ఏం కాదండి చెప్పండి
చెప్పల్ల ఇగా
ఉ
హైదరాబాద్ పోయ్యి ఏం చేసినామంటే అటు అంతా తిరిగినమండి ఏం తిరిగినాం అంటే హైటెక్ సిటీ పోయనం
ఊ
ఇంకా దీని పేరు మాల్స్ కి వెళ్ళినామండి
మాల్స్ లో ఏం ఏం చూసారండి
మాల్స్ లోనా మాల్స్ లో ఏం ఏమి చూసినాం అంటే అళ్ళ మాల్స్ లో ఏముంటాదండి అన్ని ఇవి షాపుల్ తప్పా అంటే స్టోర్లు స్టోర్లు ఉంటాయి కదా అండి
ఉ స్టోర్సా
ఉ
హైదరాబాద్ లో ఏమైన్నా స్పెషల్ స్పాట్కి ఏమైనా వెళ్ళినా అండి
స్పెషల్ స్పాట్ కి ఎం ఎళ్లలేదండి
హైటెక్ సిటీలో మరి హైటెక్ సిటీ వెళ్ళానాన్నారు హైటెక్ సిటిలో ఐక్య ఉంటది కదండి
అవునండి ఐకియా కూడా వెళ్ళినాం
ఆ ఏమేమి ఉంటాయి ఐక్యాలో
ఐకియాలో ఇంటీరియర్ సామాన్ ఉంటది మొత్తం ఏముంటది అల్లా
కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటది కదా అండి
కాస్టే యాభై లక్షలు ఉంటది కావచ్చు
అవునండి కాస్ట్ ఎక్కువనే ఉంటది ఊ ఇంకేమి ఇంకేటెలిల్లు
ఇంకా మాల్స్ ఏ అదేం మాల్ అంటే నెక్సేస్ మాల్
ఊ నెక్సెస్ మాల్
ఇంకా హైటెక్ సిటీ లుల్ ఆ ఐకియా నెక్సెస్ మాల్ గంతే ఈ మూడిటికే పోయినం
మరి శి శిల్పారామం వెళ్ళలే అండి
శిల్పరామం కూడా వెళ్ళినం
ఉహు నెన్ గుడ వెళ్ళాను శిల్పారామంకి అక్కడ ఏ మొత్తం కల్చర్ ఆట్ కల్చరల్ ఆర్ట్ మొత్తం పాతకాల మిల్లులు ఉంటాయి పాతకాలం గుడిసలు మళ్ళ కొన్ని కొని టెంపుల్స్ ఉంటాయండి కృష్ణ టెంపుల్ ఉంటాదండి ఆడ చాలా బాగుంటదండి ఒక వాటర్ ఫాల్ ఉంటాది అక్కడ ఆ వాటర్ ల్ మీద కృష్ణుడు బొమ్మ మంచి ఉంటందని ఆడ అక్కడ మా పెద్దమ్మ స్టాల్ కూడా వెడతదండి
ఏం స్టాల అండి అది
మా పెద్దమ్మాది బట్టల షాప్ ఉంటారు
ఆడమ్మ నానమ్మది కూడా ఉంటారండి స్టాల్
అయితే నేను ఒక రోజు మా పెద్దమ్మ స్టాల్ క వెళ్దాన అండి
ఆ స్టాల్ నెంబర్ ఎంత అండి
ఏమో గుర్తులేదు అండి
నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ అండి మా నాన్నమ్మ స్టాల అతే ట్వెంటి ఫైవ్
వెళ్ళానండి అక్కడ మా పెద్దమ్మా నాకు
ఆ ఎందుచ్చింది నాకు కూడా అదే చూపించింది అండీ
చికెన్ పకోడా తినిపించింది ఫిష్ ఫ్రై ఒకసారి నేను మా అక్కతో వెళ్ళాను
ఉ
వెళ్ళినప్పుడు ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై అనేది స్పెషల్ ఉండే ఆడా అది తిన్నాను మళ్ళ మాక్కతోని లుల్లు మాల వెళ్ళనా
మీ అక్క తోట అండి
నెక్సీసెస్ మాల్ వెళ్ళిన మల్ల ఐక్య కూడా వెళ్ళానండి ఐక్యలో మొత్తం ఇంటీరియర్
పెద్ద పెద్ద మంచాలు ఆ ఐక్య ఎన్ని సార్లు పోయిరు
ఐక్య త్రీ టూ టైమ్స్ టూ టైమ్స్ వెళ్లిన అండీ ఎప్పడిదాకా
నెక్సస్ మాల్
నెక్స్ట్ సెస్మాలు వన్ టైమ్ వెళ్ళినా అండి
ఓహో మీ అక్కయితోటి ఏమేమి చూసిలా అండి
నేను మా అక్కతోని ఐక్యా వెళ్ళిన మళ్ళీ ఇనార్బిక్ మాల్ వెళ్ళిన
ఉ
బట్ మాల్ వెళ్ళిన మళ్ళా ఇనార్బిక్ మాల్ నేనైతే మా అక్కతోని కే ఫ్ సి తిన్నానండి
ఆ
కే ఫ్ సి అంతా మాకు నచ్చలే అక్కడ నచ్చకపోతే ఒక రమణ్ షాప్ ఉండయండి అక్కడ రమణ్ షాప్ లో రెండు బౌల్స్ రామాణ్ తీసుకొని తిన్నామండి
మీ ఇద్దరే తిరిగిలా అండి అది మొత్తం
ఇద్దరమే తిరిగినం
మీతోటి ఇంకా ఇవ్వాల రాలేదా
ఎవరు రాలే అండి
మీ దగ్గర ఎట్లా తిరిగిలండి మీరు
మేము మెట్రో ఉన్నా కదండి మెట్రోలా తెరిగినం ఇక
మెట్రో లో తిరిగిండ్రా
ఉ
మీ బావ గిట్ల ఎవలు రాలేదా అండి మరి
మా బావా రాలేండి
మీ ఇద్దరికి ఏం తెలుసా అని తిరిగిలేండి అప్పుడు
మాక్ తెల్సండి మీ హైదరాబాద్లోనే ఉంటాం నేను అవునా అండి అవును.
ఓహ
ఇంకా నై ట్ కూడా మా బావతో తిరిగినమండి నైట్ రైడ్ మొత్తం హైటెక్ సిటీ వెళ్ళినం హైటెక్ సిటీలో నైట్ నైట్ ఆడ రైడ్స్ ఒక స్టంట్ స్టంట్ స్టంట్స్ కూడా చేసారండి ఆడ కార్లువే క కార్ స్టంట్స్ అన్నీ నైట్ మేము టూ త్రీ వరకచ్చినమండి ఇంటికి
టూ వరక్ అచ్చిన్ల
హ్మ్
ఓహో
మొన్న నేన్ రీసెంట్గ ఏదో చార్మినార్ గుడా వెళ్ళానండి.
చార్మినార్ల ఏం చేసింన్లండి వెళ్ళి
చార్మినార్లో ఫోటోల్ దిగాను ఫోటోల్ దిగి ఇరాని చాయ్ అని ఉంటది. ఇమ్రాన్ ఇమ్రాన్ అనేది
హ్మ్
ఆడ నేను మస్కాబన్ తిన్నానండి చాలా బాగుండే మస్కాబన్
హ్
దాన్ తర్వాతా మా డా మా డాడీతో నేను
మీ కాలేజ్ ఫీజ్ ఎంత అంది
మా కాలేజ్ ఫీజ్ లక్ష ఉంటదండి.
నా కాలేజ్ ఫీజ్ ఎంత తెల్సాఅండి
ఎంత అండి
డెబ్బై వేలు
డెబ్బై వేలా అండి నాకు సంవత్సరానికి లక్ష డెబ్బై ఉంటదండి.
లక్ష డెబ్బై సంవత్సరానికి నాకు లా కాలేజ్ ఫీజే డెబ్బై అండి.
ఆ మళ్ళ ప్లస్ హాస్టల్ ఫీజు సిక్స్టీ సిక్స్టీ థౌసండ్ అండి.
ఆ
సంవత్సరానికి
అవునా
మ్ ఇంకా
మీరే చెప్పాలింక
మ్ చార్మినార్ వెళ్ళిన్ తర్వాత చార్మినార్లో ఎక్కానండి చార్మినార్ ఎక్కీ వ్యూ చాలా బాగుండెన అవునండి పైకెక్కిన
అప్పుడ్ నేన్ పోయినప్పుడ్ అల్లో చేయలేదండి.
అవునండి ఇప్పుడు టికెట్ థర్టీ రూపీసో ఏమో ఫిఫ్ ఫిఫ్టీ కావచ్చు ఫిఫ్టీ ఎక్కినం మేము
పైన ఏం ఉంటదండి?
పైన ఏం ముండదండి. పైన ఫోర్ పిల్లర్స్ ఉంటయి అంతే మ్ గంతే
రూమ్లు గిట్ల ఏం ఉండవ
ప్యారడైజ్ బిర్యానీ తిన్న అండి మటన్ బిర్యానీ దాని ముందే తిన్న అండి చాలా బాగా ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అండి మటన్ బిర్యానీ
ఒక్కల్కి
ఫుల్ ఫుల్ అండిగా
ఆహా ఇ రెండు ప్లేట్లు తీసుకున్నారా
ఊ
ఫైవ్ ఫిఫ్టీన్
మళ్ళీ ఆడ ఒక ఉమ్ మళ్ళ వెళ్ళి ఫ్రూట్ సలాడ్ తాగినామ్ అండి
ఉ
మళ్ళీ షాపింగ్ చేసాను రెండు మూడు డ్రెస్సులు కొన్నాను రెండు మూడు డ్రెస్సులు కొన్నాను మళ్ళీ ఆ రెన్ డ్రెస్సులు కొన్నానండి మళ్ళీ మా మమ్మీ మా అక్క కోసం వాచ్ చైన్ అన్ని కొన్నారండి
వాచ్ చైను
ఊ
ఇంకా
ఇంకా ఏమేమో కొన్నా అండి నాకు గుర్తుకు కూడ లేవు
గుర్తులేదా
ఊ
మీరెం డ్రెస్సులు కొన్నారండి ఎంత మీ డ్రెస్సులు
నేను ఓ రెండు డ్రెస్సులు కొన్నాను టీ షర్ట్ ఐదు వందలయిందండి రెండు షట్లకి అవునండి
ఎంత
ఫైవ్ హండ్రెడ్ అయినాయండి రెండు టీ షర్ట్ లకి
మంచిగా ఉన్నాయా అండి మరి
మంచిగున్నాయ్ అండి
అంటే టీ షర్ట్లు అంటే ఫుల్ హ్యాండ్ టీ షర్ట హాఫ్ హ్యాండ్ టీ షర్ట్
హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్ అంటే హాఫ్ హ్యాండ్సే కదా
ఓ అవును
ఇంకేం మరి ఏం తిన్నారు మీరు మధ్యానం
మధ్యానం చికెన్ తోటె తిన్న అండి ఓకే అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ
థ్యాంక్ యూ